హలో
హలో
హలో హాయ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు
ఆ
ఏం చేస్తున్నారు ఏం లేదండి జస్ట్ నేచర్ లో నేచర్ ని ఎంజాయ్ చేసు
అవునా రీసెట్ ఏదనా టెంపుల్ విజట్ చేశారా మీరు
కాదు జాతరకి వెళ్ళాము
ఆ ఏ జాతర
ఆ చిత్తూరులో గంగమ్మ జాతర
ఆ అది చాలా ఫేమస్ విన్నాము
వెళ్ళరా ఎప్పుడైన్నా వెళ్ళారా
ఆ ఎప్పుడన్నా అంటే వెళ్ళలేదు ఫేమస్
ఓకే ఓకే ఓకే మీకు రిలేటివ్స్ ఎవరూ లేరా
మీ ఆ
ఉ
మీరు నమ్ముకున్న దేవుడు ఎవరు
ఆ నేను నమ్ముతున్న దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల
ఆ మీకు ఏవైనా కోరి కోరికలు బాగా నెరవేరాయా
ఆ నేను నార్మల్గా శివున్ని నమ్ముతా
ఉ
శివుడంటే నాకు చాలా ఇష్టం
ఉ
అంటే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు సో ఇంకా నేను ఎక్కువగా నమ్మేదయితే శివుడిని
ఆ
మీరు
మేము ఎక్కువగా నమ్మేదింటే అన్ని దేవుళలను నమ్ముతాము
ఓకే
ఒక్కటని పర్టికులర్ ఏం లేదు
ఓకే
ఉమ్
అహ మీరు శివుని నమ్మరా
ఆ శివుని కూడా నమ్ముతాను
అచ్చా
ఉ
ఉ
ఆ జాతర బాగా జరిగిందా
ఆ చాల చాలా బాగా జరిగింది
ఉ అంటే ఎలా చేస్తారు జాతర
అంటే గంగమ్మ జాతర ఒక త్రీ డేస్ ఉంటుంది
ఉమ్
ఆ త్రీ డేస్ లో రిలేటివ్స్ వస్తారు
ఆ
డే ముందు రిలేటివ్స్ అంతా వచ్చాక అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరు అతే ఆ గంగమ్మ తల్లికి ఆ అనిమల్ అదే ఆహ్ ఒక జీ ఒక జీవిని బలిస్తా అంటే మనం కోరుకున్న కోరికల్ని బట్టి మనం ఏది కోరుకుంటే అది అది ఇవ్వాలి
ఆ
అలా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చేసారు
ఆ
అయి ఇంకా చేయడం ఆ దేవుడు ఎలా దేవత ఎలా ఉంటుంది అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అవును అంటే నార్మల్ గా ఆ ఆమెని డెకరేట్ చేయడం గానీ
ఉమ్
పెద్ద పెద్ద కళ్ళు ఇలా అంటే ఒక దాన్ని కూడా ఏమంటారు ఒక మనుషులే లిఫ్ట్ చేయాలనమాట
ఆ
ఒకే అలా చాలా పెద్దగా చాలా ఇ అలా ఊరెంపి ఊరేగింపు చేసేటప్పుడుకి చాలా మంచిగా డెకరేట్ చేస్తారు అ అంటే ఒక నిండు బొమ్మలాగా రెడీ చేసి ఊరంత తిప్పుతారు ఊరంతా జాతర జరిగింది అ తరువాత ఆ అంటే ఇంకొక ఒక రోజు మార్నింగ్ దేవతకి ఎవర ఎవరెవరు ఆ ముక్కుకొని తీరిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళ జీవుల్ని తీసుకొచ్చి బలిస్త తరన్మాట బలిచే బలిచే ముందు మన ఫ్యామిలీ అంతా ఇంకొకసారి దేవతని దర్శించుకుని బలి వచ్చే వాళ్ళు ఆ అది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు బలి ఇస్తా ఉంటుంది కదా అది ఒ సింగిల్ తోనే జరగాలన్నమాట అంటే ఒక ఒక ఒక ఒక దెబ్బ తోనే ప్రాణభ పోయేలాగ అనమాట సో అలా ఆ అలా బలిస్తారు అప్పుడు ఎలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే అంట మనం ఎక్స్పెక్ట్ చేయ ఇలా ఎలా ఎలా ఒక సింగిల్ ఒక సింగిల్ తోనే అంటే అది దేవత మహిమ అనమాట అంటే అ మనకు తీరిన కోరికలు అక్కడికి అ ఆ దెబ్బతో ఆ బలి ఇవ్వడంతో మనకు అర్థ అవుతుంది అనమాట సోలా మనం సింగిల్ సింగిల్ సింగిల్ దెబ్బతో అయింది అంటే ఆ మన కోరిక నెరవేరినట్టు మన మన కోరిక నెరవేరి టు లేదు అంటే ఇస్టెక్ టైం అంటే ఇంకొద్దిగా టైం తీసుకుంటుంది అది జరగడానికి అలా నాకు అనిపించింది అది దాని తర్వాత ఇంకా ఇంకా చిత్తూరు అంటే మనకు గుర్తొచ్చేది సీఎం గారు సీఎం వాళ్ళ ఫా త్తం చి తుర్ రీచ్ అయ్యారు అలా ఆ అంటే ఆ ఫెస్టివల్ కి ఆ జాతరకిి వీళ్ళు రావడం వల్ల బెస్ట్ అనమాట చాలా బాగా అందరు
అక్కడ ఏమైనా బొమ్మలు అలాంటివన్ని పెడతారా
ఆ అవునండి అలా జ ఇంక జ తరంటే మామూలుగా గుర్తు గుర్తు చ్చేది అన్నీ సో నార్మల్గా ఎగ్జిబిషన్స్ ఇలా ఎలా అయితే జరుగుతాయో అలానే అక్కడ కూడ జరుగుతుంది జాతరలో ఆ పిండి వంటకాలయినా అవి స్నాక్స్ లాగా
ఆ ఆ పిండి వంటల్ అవ్ వన్నీ ఫేమసింకాయ
ఆ సో అక్కడ ఇంకా అలా జరుగుతుంది దాని తర్వాత ఇంకా సీఎం వల్ల వచ్ సీఎం వళ్ళు వచ్చారు మన్ సిఎం మంత్రి లోకేష్ నారా వాళ్ళొచ్చారు వచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో అలా కంప్లిట్ అయితుంది పండగ అనేది దాని తర్వాత ఇంకా ఆ బలి ఇవ్వడం జరిగిన తర్వాత ఇంకెవరి ఇంటికి వాళ్ళు వెళ్తే అవునవును రీసెంట్ గానే జరిగింది ఈ మంత్ లొని సో అప్పుడు మేము వెళ్ళాము ఇలా ఎక్స్పిరియన్స్ అనేది జరిగింది నాకు
దా దర్శనం
ఆ యా బాగా జరిగింది
ఉ
అంటే తనవి తీరా అమ్మ అమ్మని చూడచ్చు చూడచ్చు మంచిగ జరిగింది
ఆ
మేము ఇయరియర్ వెళ్తామండి
ఆ ఆ ఆ మేమ్ ఇంతవరకు వెళ్తలేదు
ఓకే ఇప్పుడైనా వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళండి చాలా బాగుంటది.
ఆ ఓకే వెళ్తాము
అ
ఆహా లేదండి ఇంకా నార్మల్ గా రీసెంట్ గా చిత్తూరుకి వెళ్ళాము. ఇంకా అక్కడ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న ఎండలకి జాతర అంటే చాలా కష్టం. చాలా కష్టంగా గడిచిపోయింది కానీ చాలా ఎంజాయ్ చేసామండి అంటే అందరూ కలిస్తే ఎలా ఉంటుందో. కల్స్
నే
కలిసినాం
గుడికి పోయిన్నాను.
ఆ ఓకే! ఆ ఓ
ఆ అక్కడ చాలా బాగుంది అంటే క్రాష్ కూడా అంతా ఏమి ఉండరు ఫాస్ట్ గానే దర్శనం ర్శనం అయిపోతాది అ మోసి చాలా బాగుంది అక్కడ
ఓకే ఓకే
అక్కడ అరట కూడా చనా చనా ఫేమస్ అక్కడ నమ్ముతారు అందరు బాగా కోరికలు నెరవేర్తాయి అక్కడ అంతా ఇట్లా జాతలాగా అంతా ఏముండదు అక్కడ
ఎం గుడి
సుబ్రమణ్య స్వామిఘాటి
ఓకే ఓకే ఓకే ఓకే నేను విన్నానండి
ఆ విన్న బస్ ఫేమస్ కదా అది
అవువునవును ఆ జాతర జరుగుతుంది ఆ బట్ ట్ అది మనకు తెలియ అనుకుంటా నాకు తెలిసి జాతర జరుగుతుందండి అక్కడ సుబ్రమణ్య స్వామి ఒక వన్ మంత్ నార్మల్ గా శ్రావణ్ మాసం ఇలా అయితే చాలా ఫే చాలా ఎక్కువ రష్ ఉంటుంది నార్మల్గా అయితే ఇంకా తక్కువ సాటర్డే అండ్ మే
ఉమ్ ఉమ్ ఆ అంతే అంతే
మీరు ఏ రోజు రీచ్ అయ్యారు
మేం సండే వెళ్ళాము అనుకుంటా
ఓకే ఓకే నేను స్ సాటర్డే వెళ్ళను ఆ రోజు చాలా రష్ ఉన్ట్ ఆ యాయా విజిట్ చేసాను బట్ అది నాకు కునార్మల్ అంత్ టె నేను అంత ఫేమస్ మాయమంటే ఫేమస్ అని కాదు ఆ ఆ ఉచ్ అంటే నేను నార్మల్ సింపుల్ గా వెళ్తాను సో నాకంత్ అదీ రీసెంట్ గా రీసెంట్ దాంట్లో నేను యాడ్ చేసుకోలేదు
ఆ ఆ
నేను వెళ్ళాను కానీ సాట్ యా లేదు లేదు నేను నేను లాస్ట్ మంత్ అనుకుంట లాస్ట్ మంత్ ఏప్రిల్ లో విసి విజిట్ అయ్యాను
ఆ ఓకే ఓకే
ఆ నాకు ఎగ్జామ్స్ అయ్యాక విజిట్ అయ్యాను బాగుంది కానీ అలా రష్ ఉండింది సమ్మర్ లో అదీ గుడి కన్స్ట్రక్టింగ్ లో ఉండడం వల్ల చాలా లేట్ అయ్యి, కొద్దిగా రిస్కీ అయింది. ఇంకా దయ్ దర్శనం అవునండి అది కన్స్ట్రక్టింగ్ అయిన తర్వాత ఇంక ఫుడ్ డ్ తిన్నా ఫుడ్ తినేసి ఇంకా నార్మల్ గానే ట్రై యా యా ఫుడ్ బాగుంటుంది స్వీట్ పెట్తర్, స్వీట్ పొంగల్ అండ్ కలర్ రైస్, వితౌట్ చట్నీ కర్రీ బట్ వీ విల్ వి ఎంజాయిడ్
ఆ
తెల్లారు
ఆ అంటే మేము వెళ్ళాము, అక్కడ ఫుడ్ కూడా బాగా తిన్నాము ఆ
నే నేను మా ఫ్రెండ్స్ తోరి వెళ్ళానండి
ఆ
నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను
ఓకే అక్కడ ఫుడ్ చాల బాగుంది అంటే మేం ళ్లినప్పుడు సాబారు, అన్నం అలా పెట్టారు
ఓకే ఓకే నే మేం వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు వెళ్ళిన కూడా అలానే పెడతారు. మాకు జస్ట్ వితౌట్ కర్రీ, కలర్ రైస్ పెడతారు మార్నింగ్.
ఆ
స్వీటుంటది స్వీట్ పొంగల్
ఆ
ఓకే మీరు ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యారా?
అవునవును
ఓకే ఓకే
సరే అండి ఫుడ్ ఆఫ్టర్నూనే తిన్నాము. మార్నింగ్ వెళ్ళాము, ఆఫ్టర్నూన్ తినేసి రిటర్న్ వచ్చేసాము. ఓకే సరే అండి